హలో హయ్ ఎలా ఉన్నారండి?
ఆ బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
మేం బాగానే ఉన్నామండి. ఏం చేస్తున్నారు, అయిందా పని?
ఆ అయిపోయిందండి ఏం చేయట్లా కూర్చున్నాం.
హూమ్ అందరు బాగున్నారా మీ అమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, మీ పెద్దమ్మ వాళ్ళు.
బాగున్నామండి మీది ఎలా ఉ నరుూ
ఆ బాగానే ఉన్నామండి మీ పెద్దమ్మకి ఎలా ఉంది? బాగోలేదన్నారు.
ఆ కొంచెం పర్వాలేదండి. అడి
వెళ్ళారండి అసలు అటు ఇవాాల
ఆ వెళ్ళామండి ఇందాక వెళ్లి డబ్బులు ఇచ్చామండి ఆ ఆ పాలకి డోకరా డబ్బు వచ్చ
ఆ ఏం చేస్తున్నారు మీ అమ్మ వాళ్ళు
ఏం చెయట్లేదండి ఆ చెట్టు నరుకుతాం నరుకుతున్నామండి ఆ వడ్డొస్తుంటే చెట్టు
నిన్నే నరుకుతామన్నారు కదండి
న వాాలా నారంజకాయటు బా ననేే
హా ఎ
ఇప్ప ఎ పనీ
ఆ అపోయిందండి. అయిపో పోయి కూర్చున్నాను పిల్లలకి ఏ ఏం చేయట్లేదండి పిల్లలకి రాగి అవా తాగి. జీ నేనుాగడి పిల్లలు బయట ఆడుకుంటున్నారు తాగి
అ ఇదనా స్నాక్స్ తిన్నారా మరి
స్నాక్స్ మా అమ్మనిన్న చక్రాల ఉండిందండి అవి తెచ్చాను మా ఇంటికి అవి కొన్ని తిని ఇంకా జవా తిని జవా తాగి బయట ఆడుకోడానికి వెళ్ళారు వాళ్ళ చిన్నాతయ్య వాళ్ళు బండి మీద దాం రౌండ్లు వేస్తుంటే ఎక్కి కూర్చున్నారు ఇద్దరు
ఆహా
బయట వాళ్ళు నానమ్ ఆడిపిస్తున్నారు ఏం చేస్తున్నారంండి ఇంకా విశేషాలు ఏంటి మధ్యాహ్నం భోజనం చేసారా
ూజ చేస్తారా
ఆ చేసామండి ఏం కూర ఏం రెస్
ఇవళ మాది బంగాల్దు బండి
అ ఆహో ఆహో కలుపుకోడానికి అదేనా మేము గోంగూర చేసి దాంట్లో గోంగోర చేసి దాంట్లో చికెన్ రెసిపీ చేసామండి
ఆహా గోంగూర చికనా
ఆ అంటే గుంగర మాలుగా సపరేట్ గా ఉండాము చికెన్ కూర చేసాం ఏేం చేస్తున్నారు ఇంకా
ఏం చె హా బావ నా మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నానండి మీకు ఏ స్వీ స్వీట్ ఇష్టమా హార్ట్ ఇష్టమా పుల్లటివి అంటే ఇష్టమా
నా పుల్లకట్టటి అంటే ఇష్టం అండి
ఆ అవునా స్వీట్ తినరా అండి మీరు త
స్వీట్స్ తిన్నాను ఇంట్లా అంటే ఎక్కువ తినను మాలు ఇడ్గా ఎప్పుడ ఒకసారి తన్నా
హ అవునా మంచిది
మీరు తింటారా
నేను తిననండి నాకు సవీట్ అంత కష్టం లేదు కుల్లటివి ఎక్కువ తింటాను పుల్లటివి హాట్ ఎక్కువ తింటాను అప్పుడప్పుడు స్వీట్
ఆ
మతే ఎట్టు ఉందండి వాతావరణం బాగుందా
ఆ బాగున్నాడి
ఎలా ఉంది ఎండ ఆ మాకు బాగానే ఉందండి వాళ్ళ చల్లగానే ఉంది కొంచెం ఎండలాగా చల్లగానే ఉంది దివాల
మాకు అట్లా మాకు అట్లనే ఉందండి పొద్దునాలై చల్లగా ఉంది కొంచెం ఒకటి రెండు అప్పుడు లే కొంచెం ఎండగా ఉంది లైట్ గా ఎక్కువ లేదండి ఎండ
ఆ అవును ఇవాళ చల్లగానే ఉంది
ఆ ఇప్పుడు చల్లగానే ఉండేస
ఆ మా చెల్లి ఉండే వైపు కూడా చల్లగా ఉందంట సాయంత్రం అయ్యేటప్పటికి వర్షం పడుతుందంట చల్లిస్తుందంట వాళ్ళకి పొద్దునయ్యేటప్పటికి సాయంత్రం ఆ వానకి
నా
చాలేస్తుంది ఇ అన్ ఎమి లేదండి చెప్పాలి మిలే ఏం చేస్తున్నారు ఇంక్ త
నే ఏం చెయట్లేదండి
హుం మీ అమ్మమ్మ మీ అమ్మమ్మకి ఎలా ఉందండి బాబోలేద అన్నార్ కదా
అవును మీరు చెట్ల కింద కూర్చుంటారండి చల్లగాలికి ఎండలో లో హలో హలో హలో హలో హలో మాట్లాడండి